అలో ఆ చెప్పండి
హలో ఏం చేస్తాన్నా
ఏం లే లేదు నేను ఈరోజు జరిగిన టాపిక్స్ గురించి క్లా ట్రైన్ అ ఎ కాలేజ్ లో అ దాని గురించి ఆలోచిస్తాన్న
ఉహు కాలేజీలు ఏముంటాయి ఎప్పుడు జరిగేటివే కదా కొత్తగా ఏమన్నా ఉంటే అవి చెప్పు
కొత్తగా జరిగేటివి ఏం ఉండవు నా అంటే నా డైలీ రొటీన్లో ఏమంత స్పెషల్ గా ఏం ఉండవు అన్నమాట కాలేజీ లోటివే నేను ఆలోచ ఆలోచించుకుంటా చదివేది చదువు గురించి ఆలోచించుకుంటా మనకి కెరియర్ గురించి ప్లానింగ్ అంతా ఆలో చుకుంటా ఉంటా నేను
నేను ఈరోజు ఒకటి కోర్ట్ విన్నా అనమాట
అంటే
అంటే ఒక ఏమంటారు కొటేషన్ కొటేషన్ తెలియగా
కొటేషన్ అంటే అర్థంమయితుంది మాకు కోర్టులు అంటే డైరెక్ట్ ఇవి జడ్జు లాయరు అట్లా కోర్ట్ అనుకున్నా
నో ఇట్స్ కోట్
కోట్ ఆ యూమీన్ జాకెట్
కాదు జాకెట్లు పాకెట్లు కాదండి కోట్ అంటే కొటేషన్ అనమాట్
కోట్ అంటే కొటేషనా
ఆ అది ఫస్ట్ దాన్ని కొటేషన్ తప్పని సారా ఎవరో ఒకామె అంటే అది ఆ మేబి అది నాకు కొటేషన్ లాగా అనిపించిందేమో కానీ రీల్స్ చూస్తాంటే ఒకటి వచ్చింది అనమాట ఒక ఆమె చెప్తాందంట ఈకా అదేం ఆ నార్మల్గా అయితే మనుషుల్ని ప్రేమించల్ల వస్తువుల్ని వాడుకోవల్లా కానీ ఈ జనరేషన్లో ఏం జరుగుతాందంటే వస్తువుల్ని ప్రేమిస్తన్నారు మనుషు అలుని ఆడుకుంటా అన్నారు అని
నై ఈ స్లీట్ న బాగా నచ్చింది అది నాకి చానా బాగా నచ్చింది
కద నాకు వినగానే అవును నిజమే కదా ఏ ఎంత ఇది రియాలిటీనేమో అన్నట్టు అనిపించింది అనమాట అందుకే మీతో చెప్పల్లా అని
ఉమ్ కానీ అ కానీ నాకిగా కొన్ని విషయాలు ఎందుకు అట్లా అనిపిస్తాది ఆ వస్తువులు కొన్ని ఇష్టం అయితే వాడుకుంటా కూడా కొంతమంది ఆ మనుషులు కూడా ఇష్టమే అంటారు కదా
కొంతమంది ఉంటారు అన్నమాట కొంతమంది మెంటాలిటీలు ఎట్లుంటాయి ఇప్పుడు నాకు వాళ్ళతో అవసరం లేదు కాబట్టి నేను ఎందుకు మాట్లాడాల్ల వాళ్ళతో
అవును అది కూడా కరెక్టే కదా అవసరం ఉంటే ఏమన్నా మాట్లాడల్ల లేదంటే ఎందుకు
ఏ ఇట్లాంటి కొటేషన్ అనమాట
మరి ప్రేమించడం కూడా అంటే మీరు ప్రేమి వస్తుల్ని ప్రేమిస్తారు కాని మనుషులు ప్రేమించారు అన్నారు కదా ఆ కొటేషన్ ప్రకారంము
సి అట్లా కాదు మన్ మనుషుల్ని ప్రేమించేలా ఫష్ తోని వాడుకోవాళ్ళ
అవున్ అవున్లే
ఆ కాని ఇక్కడ మనుషుల్ని వాడు కుంటన్నారు వస్తువుల్ని ప్రేమిస్తున్నారు నీకిద్ వస్తువుల్ని ప్రేమించడం వాడుకోవడం పక్కన పెడితే మనుషుల్నయితే వాడుకుంటున్నారు కదా ఇప్పుడు మనిషితో అవసరం లేదు కాబట్ ట్టి నేను మాట్లాడినా మాట్లాడుపోయిన నాకేం పర్వాలేదు ఆ ఎందుకు మాట్లాడల్లాలి అనే అనే ఇగో వస్తా అందరు అట్లా అట్లుండకూడదు కదా
ఉండకూడదు కానీ వాళ్ళు ప్రేమించేది కూడా వాడుకోడానికె కదా
ఎందుకు
అంటే ప్రేమించడం కూడా ప్రే అది కూడా వాడుకోవడమే కదా
వా అట్లా కాదు సి ఇప్పుడు నీకు ఒక మనిషితో అవసరం ఉన్నా లేకపోయినా నువ్వు ఆ మన్ స్ మాట్లాడుతున్నావంటే అక్కడ ఒక ఫ్రెండ్షిప్పో లేకపోతే ఏదో ఒక్కట్ ఆ లేదు ఏదో ఇప్పుడు ఏమన్నా మీరింట్లో ఉండే వా ళ్లతో లేదు మీకి ఇప్పుడు జస్ట్ లైక్ మా అమ్మ వాళ్ళు నాన్న వాళ్లేనుకోండి వాళ్ళద్ ఎందుకు మాట్లాడతారు ఎన్ వాళ్ళతో ఏమన్నా అవసరం ఉండి మాట్లాడుతున్నారా కాదు కదా
అవునవును అవును నేనైతే అవసరం ఉందనే మటడ్త ఎందు గంటవా వల్ నా మనీ ఇస్తారనమాట పాకెట్ మని మాట్లాడకపోతే ఇరో
ఆ అందుకోసమే వాళ్ళు ఉన్నారు అని మీ ఒపీనియన్ ఆ
తెలిదు గని నాకైతే అట్లే అనిపిస్తది
ఏం అనిపిస్తా అది ఇది రాంగ్ అని మేబీ నాకు అనిపించి నీకు ఈ కొటేషన్ చెప్తే నీకు మంచిగా అనిపిస్తుందేమో అని చెప్న్నా నేన్
ఉం అది రైటే గని కొన్ని నాకట్లాంటివన్నీ నేను అట్లాంటివిమి వినలేదు గని నాకి ఆటోల్ మీంద ఆ ఆటోల మీంద కొటేషన్ ఉంటద్ జూడు కొటేషన్లు ఉంటర్ల అవైతే బాగా అ ఇష్టమనమాటా
ఆటోల్ మీందనా ఆటోల్ మీంద ఏం ఉంటాయ్
పది నిమిషాలు కుర్చుంటావు పదే పదే గుర్తొస్తావ్
ఓ ఇట్లాంటివన్నీ
ఉం హాయి చెప్పి ఆ ఆశ పెట్టుకు ట్ బాధ పెట్టుకో ఇలాంటి కొసేట్ కొటేషన్ని బాగా ఇంట్రెస్ట్ అనమాట చూడి విన్నికి
ఆహా మీ రా టొ డ్రైవర్గా పన్ చేసినారా ఇంతకు ముందు
గా గాదు నేన్ చానా ఆటోల ముందు ఎన్క పోతాంటాన్మాట అంటే ఉం బైక్ క్లో వెళ్లేేటప్పుడు ఆటోలు ముందర వస్తాంటాయి
ఉం
ఆ దాని మీద ఆ కొటేషన్లు ఉంటాయి అన్నమాట
ఓహో ఎందుకు అట్లా రాస్తారంట మీరేప్పుడు అడగలేదా వాళ్
అది ఒగ ఆనందం ఇప్పుడు మీరు మీకొక మీ నాన్న ఒక గిఫ్ట్ కొనిచ్చినాడనుకోండి అంటే ఎగ్జాంపుల్ ఒక స్కూటీ కొ కొనిచ్చినాడనుకోండి గిఫ్టెడ్ బై డాడ్ అంట రాసుకుంటారు కదా అలా అది కూడా అంతే ఆనందం
అవ్న్ లే
ఉ ఇంక టాక్టర్ లో నాకి ట్రాక్టర్ డ్రైవర్లు మామలు పాటలు పెట్టుకుంటారు ఆ పాటలంటే భలే ఇష్టం నాకి
అ అవును నేను కూడా విన్నా వాళ్ళ సాంగ్ సెలెక్షన్ ఓ ఓ రేంజ్లో ఉంటుంది
మ్ అంత మాసే అన్మాట సాంగ్స్ అన్ని కానీ ఈరోజు నాకి ఏం జరిగిందంటే మా క్లాస్ లో ఆ కొత్త టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు సారు స్నిఫింగ్ అని బాగున్నింది టాపిక్ అయితే అదిను మళ్ళా ఇంకా ఇంకోటి ఏదంటే ఓపెన్ విపిఎన్ ని విపిఎన్ ని ఎలా వాడాల అవును ఓపెన్ విపిఎన్ ని ఎలా వాడాల దాన్ని దాని యూజస్ ఏమి అది ఎలా వర్క్ అయితుంది
హ్మ్
మళ్ళా విపిఎన్ టనలింగ్ అంటే ఏమి అన్నీ అట్లా చెప్పినాడనమాట తనీకి విపిఎన్ టర్నలింగ్ అంటే
విపిఎన్ టర్నలింగ్ గురించి తెలియదు గాని వి విపిఎన్ అంటే ఇది ఒకటి మామూలుగా అమెజాన్ లో ఒక సర్వీస్ కదా ఇది
అం సర్వీసా అది విపిఎన్ అనేది
ఆ అవును ఉంది దాంట్లో కూడున్ వస్తుంది మనము అక్కడ మన వ మన వర్ష ప్రైవేట్ నెట్వర్క్ ని మనమే బిల్డ్ చేసుకోవచ్చు అన్మాట
ఓకే ఓకే
టూల్స్ ఉంటాయి దాన్ని యూస్ చేసుకుని మనమే బిల్డ్ చేసుకోవచ్చు మనం ఎవరి యాక్సేస్ ఇవ్వాలనుకున్నా మనమే ఇవ్వోచ్చు హలో హలో హలో హలో హలో వినిపిస్తాందా హలో